ఉండే కాపాడండి వచ్చిందా
హలో హలో అంటున్న నీకు వినప పడట్లేదు నేనే ఏం చేయను మరి
మీ యొక్క ఫోన్ మొబైల్ ఫోన్ లో ఉండే నాలుగు పుల్లలు అక్కడ పడుకున్నట్టున్నాయ్
ఓహో అదా అందుకనే వచ్చి మెట్ల మీదె కూర్చున్నాను అయినా కూడా అవి పడుకొని లెగవట్లేదా
చూడబోతే మనం ఈ మొలుపుల్లో సిగ్నల్ కి టవర్ ఎక్కాల్సి వచ్చేల ఈ రోజుల్లో
అది మన ప్రాబ్లం కాదు ఇంకా ఇంట్లో అంతా వస్తుంది కాల్స్ వచ్చినప్పుడ సిగ్నల్ రాకపోతే నేనే ఏం జేయను
మాత్రం ఏం చేస్తారులెండి
మీ వాయిస్ కూడా కట్ ఐపోతుంది తెలుస్తుందా నాకు ఆ సిగ్నల్ లేదనేది ఎలా తెలుస్తుంది
పైన నాలుగు పుల్లలు ఉంటాయ్ లేదా ఐదు పుల్లలు మా దాంట్లో నాలుగే ఉ తలెండి
మా దాంట్లో ఐదున్నయ్ హ్మ్ వినిపిస్తున్నాయా పక్షు పక్షులు కోతలు వినిపిస్ తున్నయ
ఓ మీరు గార్డన్ ప
లేదు గార్డెన్ లో ఉ గార్డెన్ లో ఉంటయ్ నేను గార్డెన్ లో మొక్కలు పెంచుతా
ఓ మీరు గార్డెన్ లో మొక్కలు పెంచుతారా
హ్మ్
ఏమేమ్ మొక్కలు పెంచ్ తరు
అంటే ఆకుకూరల మొక్కలు ఎక్కువ వేసాను అనమాట
అయితే మి మీకు కూరగాయలు బయట కొనుక్కునే పని పనిలేద్ అన్నమాట ఆ
అవును చక్కగా ఆర్గానిక్ గా ఇంట్లోనే పండించుకొని తింటాం
అన్నీ వంకాయలు బెండకాయలు దొండకాయలు అన్నోస్తాయా అండీ
అన్నీ రావు కానీ టమాటో మిర్చీ ఆ వంకాయి ఆ మిర్చి మా ఊర్లో మిర్చీ బాగా పండుతదిగా
అవునా విన్నాను విన్నాను ఈ మధ్య రీల్స్ తెగ వ మిర్చి
ఉమ్...
మంచి కలర్ఫుల్గా దాంతో ఆభరణాలు చేయించుకోవచ్చా అండి ఉమ్ ఏంటండి విశేషాలు
చెప్పాలి ఏంటి చాల్నాటికి ఫోన్ చేసావు
ఆ ఇప్పుడే కుదురుతుందండి మాట్లాడ్డానికి
ఉమ్ కాని మామిడిపళ్ళు వచ్చినయ మీ ఊర్లో
ఆ మా ఇంట్లో రెండు పెద్ద చెట్లు ఉన్నాయి
ఉహూ పచ్ పచ్చడికాయల పల్లా
ఒకటి అది ఒకటి ఇది
ఉహూ రసాలు బంగిన పల్లి
ఇంకా బంగిన పల్లిది అనుకుంటా
ఉమ్ అయితే మీరు పచ్చడి కాయలు బయట కొనుక్కో అక్కర్ల ఉమ్ పచ్చడికి పచ్చడికి
పచ్చడి చెట్టు ఇంకోటి ఉందిగా పక్కన అదే చక్కగా కాలం వస్తే మాకి ఇంట్ల మామిడ్కాయలే మామిడ్కాయలు
ఉహూ తీయగా ఉంటాయా పుల్లగా ఉంటాయా
ఆ తీయగానే ఉంటాయండి పుల్లగుంటే పచ్చ